అచ్చా
సూర్లదన్నేను
అయ్యో అయ్యో ఒకసారి డిస్కనెక్ట్ అయి కట్ అవుతుంది ఎందుకు అర్థం కాట్లే టెన్ మినిట్స్ ఏమో మాట్లాడుకున్నాం అప్పడకి సెవన్ మినిట్స్ వచ్చి ట్వెల్వ్ మినిట్స్ మనము మాట్లాడుకున్నట్టున్నాం ఇంకొక ఫార్టీ మినిట్స్ అయితే అయిపోతుంది ఇంకా
ముకటి అడుగుతా చెప్తవ
హలో
ఒకటి అడుగుతా చేస్తావ
ఇ పిల్ల అడగకు ఏమేమో పిచ్చిపిచ్చి మన పర్శత్ మాత్ర అలాడుకో అంతాంట
ఎందుకు పోదేన్న
పోతాయి ఖచ్చితంగా అన్నీ తింటారు
ఓయి అమ్మా
హుమ్ వేరే ముచ్చటేదేమన్నా మాట్లాడు ఆ
ఉహ్ మరి ఎట్టున్నది హెల్ప్
ఏంటది
లైఫ్ ఎట్ ఉన్నది ఇప్పుడు
ఏమంటాను ఏమో మర్స్
న నీ లైఫ్ ఎట్లున్నద అంట ఇప్పుడు
ఏంటది
నీ లైఫ్ ఎట్లున్నది ఇప్పుడు
ఓకే
ఓకే మీ అత్తమ్మ ఏమన్నా అంట అంద బాగా మీ ఇంట్లో
ఆమెతోనే అంత గోల్ అంతా ఆమెతోనే
ఇందుకు ఏమైందే
ఉ
ఉమ్
ఇంకా చెప్పుకోవాలి
ఎన్ని మంత్స్ అయితాంది మీ పెళ్ళై
ఆ
ఎన్ని మంత్స్ అయితాంది మీ పెళ్ళై
ఏంటి
ఎన్ని మంతస్ అయితుంది పెళ్ళయి
ఎయిట్ మంత్స్ ఇప్పుడు, ఎయిట్ మంత్స్ అవ్తయ్
ఆ ఏమైనా గుడ్ న్యూస్ ఉన్నవేనా ఐతనా
ఆ
ఏవన్నా గుడ్ న్యూస్ల్ నడత్నయా అంటైనా అంటన్నా
ఉత్తిదే అంతా
అయ్యో
ఆ
అయ్యో
ఇప్పుడ ఏముందనుకుంటానావ్ గుడ్ న్యూస్
ఎందుకే అలాగ ఇచ్చినప్డే తీసుకోవాలే దేవుడు
ఇత్తే తీసుకుంటాం
ఉ
కానీ మేమైతే ఏ మేం కా వొద్దు ఇప్పుడే అన్నట్టే మైండ్ సెట్ ఐంది అట్లుంటున్నాం అంతె ఇంకా చెప్పాలి
చెప్పాలి
ఆ
ఏం
మళ్ళా డిస్ కంటిన్యూ అయ్ కన్నా,
ఎ ఏ
శషికాంత్
అ
ఊహూ
ఊ
పప్పు పాలకూరా ఆ మల్ల అందులో మావ్డికాయ్
అబ్బో
ఇంట్లో బోల్డ్ ఊళ్ళో వోల్లెయ్యాల
యో
ఆ
అయ్యో అంటాన
బోల్డు గూడ తోమాలా ఇంట్లో
ఉహు
ఇంకా
ఇంకా, ఇంకా అంట నేనే చెప్తా నువ్వేం చెప్తలేవ్
ఎంటివీ?
ఇంక నువ్వేమన్న అడుగు చెప్త నేను
నువ్వే చెప్పాలే స్యాలరి ఎప్పుడొత్తయ్ మరి?
స్యాలరి సెవెన్ వరకు బడతయ్అట. సెవను ఇగ సెవన్ నుంచ్
ఎంతొత్తయ్ స్యాలరి
నేను ఎప్పుడు జాయిన్ అయిన? ఫిఫ్టీన్ గద జాయిన్ ఐంది ఎంత
ఎంతొత్తయ్?
ఎంతా వత్తాయో చూడాలా
అబ్బో మా గుడి అప్తనే ఒకండి
యాచువలగా ఐతే నాకి ఇరవై వేలు హెలో యాక్స్ వల్ అయితే ఇరవై వేలు క కట్టింగ్ పోనీ పద్దెనిమిది, మంచిగా పోతే పద్దెనిమిది వేల వరకు ఒతాయి, లేకపోతే. ఈ తక్కువనే వస్తాయ్.
ఆహా. ఓకే.
హ్మ్.
ఇంకా, జెప్పాలి. ఆమే, వాళ్లేగిట్లా కాల్ చేత్తనా?
డిగ్రీ ఇంకా రెండు సప్లీలూ. అవి ఎలాతెస్కున్నాను అనుకో, ఇరవై ఐదు వేలు ఆట. ఇంకా వేరే జాబ్ అది రా. మంచి జాబ్ రెండు మూడు నెలలు చేసినం అనుకో. హాల్లో. రెండు మూడు నెలలు అయితే పర్మనెంట్ చేత్తడు ఇద్దర్నీ ఇగ.
పర్మనెంట్.
పర్మినెంట్ చేస్తరటనా జాబ్ అది?
ఊహూ. అయితె చేయ్, ఇంకేంటి?
అవియే. అది ఏం అంటలే అంటలే రా. వద్దంటా, పర్మనెంట పర్మనెంట్ చేత్తరా. నువ్వే ఇక జాయిన్ అయేటోళ్లకి వర్క్ అల్లాట్‌మెంట్ నేన్ చెప్పాల్నంట..
పర్మినెంట్ చేస్తే పోగొట్టుకోకు, ఉంచుకో.
హే, ఓర్పు ఓర్చిపెట్టుకుంటున్ననే రా. జేసేది చేత్తనా నేనే. ఇంగ రాసేది. ఇంగ నేన్ ఇప్పుడైనా ట్రై చేత్తా ఇంక వేరే వెరీ వాటికి గాని.
ఆ.
గవర్నమెంట్ జాబ్ కొడదాం అని ఒకటి జూత్తున్నా గాని, అంత అయితలేదు. ఈగ పోస్ట్ ఆఫీస్ సెకండ్. ప్రీ లిస్ట్ ఏమైనా ఒత్తదో జూడాలి. పోస్ట్ ఆఫీస్ వెతు, పేతుకున్నవే నువ్వు.
చెప్పాలి.
పోస్ట్ ఆఫీసు వెట్టుకున్నవా అంటన్నా?
ఏంటది?
పోస్ట్ ఆఫీసు జీడీ పోస్ట్ జీడీఎస్ ఉంటది గ.
అది నాకు, రాలేదు ఈరోజు?
నా గూడా రాలే? నేన్ ఇక్కడ జార్ఖండ్‌లో పెట్టిన నేన్.
అప్లై జేశినా రాలే.
ఎప్పుడు ఈసారి అప్లై జేశినవా?
వేస్ట్‌గా అప్లై జేశినా, రెండు మూడు వందల భొక్క.
మూడు వందలా?
హ్మ్మ్మ్, ఎల్లేటప్పుడు ప్రే చేస్తా.
వంద రూపాలు.
మూడు వందల, తీస్కున్నడు వాడు.
వాడు ఊ ఆ అప్లికేషన్ అవి ఇవి ఎడిట్ చేయడానికి వాడు తీస్కున్నడు. నేన్ అయితె నా సెల్లుల్నే పెట్టుకున్న.
సరే నా.
సెల్లుల్నే చేసుకున్నాను నేను. యూపీఐ యూపీఐతోటి పేమెంట్ చేసుకుని. కట్టుకున్న.
ఏను గన్ ఎక్క.
అత్తే పోతయ్యా.
చెప్పాలి.
చెప్పు
ఇంకేం విశేషాలు మీ వధదన గీట్లా ఫోన్ మాట్లాడుతారనీతోని
హు ఏంట దే
హలో
ఆ చెప్పు
మీ వదిన గిట్ల ఫోన్ ఫోన్ మాట్ ఇలాంటి దా అంటే
పోన్ మాట్లాడుదమంటే
ఊ
అర్ధంకాలే
నీ కొత్త వదిన వచ్చింది కదా మీ అన్నకి భార్య
నువ్వు వాయిస్ స్ట్రక్ అవుతుంది కొంచెం దగ్గర పెట్టుకోవె సెల్లు
ఊ
వాయిస్ స్ట్రక్ అవుతుంది కొంచం దగ్గరపెట్టుకో
అర్ధం కావట్లేదు
వాయిస్ స్ట్రక్ అయితాంది కొంచం దగ్గరపెట్టుకో సెల్లు అంటన్న
ఊమ అర్థమైతాంది చెప్ప
మీ వాయిసు స్ట్రక్ అయితాంది కొంచెం దగ్గర పెట్టుకొని చెప్పు అంటున్న
సరే దగ్గరన పెట్టుకొన్న ఇప్పుడు వినపడుతుందా
ఆ చెప్పు ఇగా
హలో
కొత్తగా ఏమన్నావ్ కొత్తగా పెళ్లి
నువ్వే చెప్పు ఇంకా
ఊ
అవసరమైన ఫోటోస్ అన్ని ఉన్నాయి ఫోన్లో
తీసేసు
అన్ని డిలీట్ చేయాలి
ఏంటి ఏంటి కొత్తగా ఏంటిదో అన్నావ్ ఇదివరదాకా ఏంటది కొత్తగా ఏంటిదో అన్నావ్
ఏంటో ఒ
ఇంటూ కాదే కొత్తగా ఏందో అన్నావు గా నువ్వు
ఏమన్నా నేను ఏమన్నా
కొత్తగా పెళ్ళి ఏంటిదో అన్నావు కదా
నా పెళ్లి హ
ఆ కొత్తగా పెళ్లి ఏంటిది హలో